హలో ఆ బాగున్న నువ్ బాన్నావా
ఏం చేస్తున్నావ్
ఏం జయలేదు ఖాళీ గా ఉన్నా
ఉమ్ తిన్నావా
లేదు నువ్వు
ఆహా లేద ఇంకా తినాలి
ఏం చేస్తున్నావ్
ఏం చేయాలా అసైన్మెంట్ రాద్దామని
హ్మ్ ఏం అసైన్మెంటు
వీఎల్ఎస్ఐ అసైన్మెంట్
హ్మ్ కాదు నికి ఈ విషయం తేలు ర మల ఎల్ ఆర్ ది యూట్యూబ్లో బ్లాక్ చేసినారంట ఎల్లార్ని
యూట్యూబ్ లో బ్లాక్ ఆ
ఆ యూట్యూబ్ రాదంట ఆ పాపకి
ఆహా ఇట్లుండదు అది అంటే కొన్ని కొన్నిసార్లు బ్యాన్ అవుతది యూట్యూబు
అందుకు కాదంట్లే ఆ పాప కొరియన్ సిరీస్లు వేరేవేవో చూసిందంట్లే
ఆ ఎవరు నీకు చెప్పిందే
ఆ యూట్యూబ్లో బ్యాన్ చేసినారు ఆ పాపని రాదంటా ఆ పాపకి యూటూబే ప్రియా ఆ ప్రియా సి ఫోర్ అడిగిందంట
ఆ
ఎందుకు ఎప్పుడు ఎళ్లారు ఫోన్ దాచిపెట్టుకొని చూస్తదంటే ఆ పాప కొరియన్ వి చూస్తాది లే ఎందుకు ఇట్ ఇట్ ఆ ఇట్ ఇట్ ఆ స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తదంటే అవి అయితే బాగా చూస్తాది ఎల్లారు అనింది
ఉమ్
ఆ చిన్న కథలు లేవు లే బ నువ్ కున్న నేను
ఎళ్లారు కు ఎంత ఓపిక పది క్యారీలు తెచుకుంటాది కదు
బా తింటది
వాళ్ళ అమ్మ అంటుందం తరుస్తదంటా నీకు ఆయన్ని చెప్తే లేదు అందుకే అన్ని క్యారేజీలు తెచ్చుకుంటారు
పాప ఈఫ్ ఈ ఫోర్ ఎన్నిసార్లు దీపు ఎన్ని సార్లు అనుకుందాం ఎల్ ఆర్ కి ఫోర్త్ సెక్షన్ ఉంటే మేము కనిపించము లే బుజ్జి అని ఎన్నిసార్లు అనింది తెలుసా
బోళ్ళు వాళ్లు అంత అట్టే అం
వాళ్ళ గురించి తెలుసులే క అబ్బ ప్రతి ఎగ్జామ్ కి సిప్పులు కొడుతారు గల్ వాళ్ళు
ఎల్ ర్ గూడ కాదు ఆ పిల్లకి ఎట్టు గాల్ రు ట్వంటీ సెవెన్ మార్క్స్ చేసినవా
ఏం చదవలేనింది
అవును నీకు ఇ విఎల్ఎస్ఏ ట్వంటి ఫోర్
ఉహు ఏమో ఆయన పేపర్లు ఇయ్యలే కదా
అక్కడ పెట్టినా చెక్ చేసుకోమన్నాడా
నిజం అంటే కాదు ఏందో ఎల్ ఆర్ వాళ్ళు చీటిలు బాగా పడతారమ్మా వాళ్ళు
అవును మళ్ళీ ఎ ల్ ఆర్ పెరికి
నాకు నచ్చదు ఎందుకో పాప అట్ట చెప్పాకడికి సి ఫోర్ ఇంకా
ఉ
నాకు వాళ్ళ గురించి ఏదైనా ఒకటి నెగిటివ్ వచ్చింది అనుకో అదే గుర్తొస్తా అంటాది వాళ్ళు చూసినప్పుడు అంతా
అసలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటిది తెలుసా ఈ ఫోర్ వాళ్ళు మాతో ఈ ఫోర్ వాళ్ళు మాతో
ఎందుకు
ఒక రోజు ఏమైందంటే లంచ్ చేస్తానమా
నీ వాయిస్ వినిపియ్యలే
ఒక రోజు ఏమైందంటే లంచ్ లంచ్ చేస్తానము అప్పుడు లంచ్ చేస్తా అంటే మిక్చర్ తింటాన్నారా వాళ్ళ రెడీబుల్ మా కూడా ఇయొచ్చుగా కొంచెం
ని వాయిస్ బ్రేక్ బ్రేకింగ్ బ్రేకింగ్ వినిపించట్లేదు
ఇప్పుడు
హలో
ఇప్పుడు ఓకేనా
లోగా వినిపిస్తోంది గాల్
ఇప్పుడు వినిపిస్తుందా
కట్టే కట్టే వినిపిస్తుంది
అ టే అండి ఒక్క సెకండ్ ఇప్పుడు
మళ్ళీ ఇనిపిలేదు
ఇప్పుడు ఇనిపిస్తుందా
ఆ
మాగ్గుడా కొంచం ఈయచ్చు గదా గల్ అని అడిగిన
ఆ
అప్పుడు ఇచ్చినారు ఏమ అనకుండా ఇ చ్చినారు అప్పుడు శ్రా ఆ పాప అనిందంటా జీ సెవెను అ
ఆ
ఆ అదేంది మాకే సరిపోదు మీకేం ఇస్తాములే అనిందంటా
ఆ
నాకే సరిపోదు నీకేమి ఇస్తాను అనిందంట పిల్ల అది వాళ్ళు విని
ఆ
నాకు చెప్పినారు వేరే వాళ్ళు విని జి ఫోర్ జి టూ వాళ్ళు విని చెప్పినారు నాకు అందుకని చెప్పి నేను రిటర్న్ ఇచ్చేసిన ఎందుకు ఇచ్చేసిన ఎందుకు ఇచ్చేసినావు నన్ను అడి మీరిట్ల అడిగారు అసలు అందుకే ఇచ్చేసినా లేదు అ సర్లే మేము అనలేదు మీరు ఎట్లా నాస్తారు మీరు వినకుండ మీరు ఇదంటారంటే వాళ్ళు వినే అలా నాకు జెప్పారు వాళ్ళు వినే కదా నాకు చెప్పారు ఇంగ అందుకని ఆ రోజు నుంచి మాట్లాడం మానేసినారు
హ్మ్ హు
ఎట్ల గర్ల్ సాటర్డే అరుణాచలం
ఏమోగలి చూద్దాం ఫస్ట్ ఇంటికి పోయి ఆడాన్ని ఉండడన్నా నాకు కొంచెం హెల్త్ సెట్ అయిని ఉండండి బా
ఎందనే ఓకే అన్నా మీ కోసమే నేను ఆ రోజు పెట్టుకున్నా తెలుసా
మళ్ళీ వాడికి ఎక్స్టర్నల్ ఉంటాఏమోనని ఆలోచిస్తాన్నా గల్ మా సటి రోజే ఉంటాదేమోనని
నెక్స్ట్ మవసట్రోజు ఏం ఉండదు నేను అందుకోసమనే వాళ్ళకి అందరికి చెప్పి ఆ రోజు ఒప్పిచ్చిన ఫ్రైడే థర్స్డే ఫ్రైడే ఛీ సాటర్డే సండే మండే అనేసి ఇంకెప్పుడు మనకి కుదరదు మన మరి సెమ్ అయిపోయి హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు
అదే ఆలోచిస్తా ఉన్నా
పోతే ఇంకా ఈ వీక్ లో పోలి అందుకే మీరు ఎట్లా వెనస్డే కదా పోతారు వెనస్డే థర్స్డే ఫ్రైడే మూడు రోజులు ఉండండి సాటర్డే సండే మండే మూడు రోజులు పోదాము
మూడు రోల్ ఎందుకు రెండు రోల్ పోయోచ్చేయచ్చు
అవును పోయచ్చేచ్చు ఇప్పుడు మ శివుడికి ఎవరు మండే మండే ఏదు మొక్కుతాం మనము
అప్పుడు సండే మండే పొల్ల
సండే మండే కొంచం మ అం టే మనం
సండే అంతా ఆడి ఉంటాంమేమి
ఆ సండే ఉండి సండే మార్నింగ్ దర్శనం చేస్ తీకొని మండే మార్నింగ్ దర్శన చేసుకుని వెంటనే రి
అది అప్పుడు సండే పోదాము గల్ల మాటని సండే ఇడా మధ్యాహనం బయలుదేరేనీనం అను
సండే అంటే సండే పంపిరు కదా సండే రావుకాలము అవన్నీ ఉంటే ఉంటాయి కదా
పోదాము మళ్ళీ ఎందుకు ఒకరోజు అంత అడా అనే మేమేమంటే ముందుసారి సాటర్డే పోయినాం
అ
సండే కంతా వచ్చేసినాం సండే నైట్ కంతా వచ్చేసినాం
హ్మ్
ఇప్పుడు మనం మండేకిి దర్శనం చేసుకోవాలం
ఆ అందరు మండే ఇప్పుడు శివుడికి మండే కదా మండ దర్శనం చేసుకుంటు
లో మంగళవారం దర్శనం చేసుకుంటేనే చాలా మంచిది.
ఓ అయితె, మంగళవారం ప్లాన్ చేయ్యాలంటే మల్లి రెండు రోజులు లీవ్ బెట్టాలి. మనకు కుదరదూ. కాలేజ్ ఉంది.
నేను కుషులుగనే అనుకున్నాం. ఈసారి ఎప్పుడన్న పోయాడు అంటే, టూస్డే అట్ అట్ల పోదాం రాజి ట్యూస్డే నీకు పెడ్తా చూడు
హ్మ్
ఆ నువ్ మండే దర్శనం చేస్కోవాలంటే సండే పోతే సరిపోతది
హ్మ్ లాస్ట్, లాస్ట్ ఇయర్ ఈ మంత్ ఈ మంత్ పొయినారు గదా మీ మీరు
అ
మేము నెక్స్ట్ లా మ ఏప్రిల్ లో పోయినం మేం కనీ, మీర్ దర్శనం చేసుకోలే మీర్ దర్శనం చేసుకున్నా. నేను దర్శనం చేసుకొ
మేం బిబాగ్ గిరి ప్రదక్షిణ చేసి, అసలు దర్శనం జేసుకు తెల్లార్తో టెన్ అయింది, దర్శనం చేసుకునే లోపల. మళ్ళి నాలుగ్కే లేసి, స్నానం చెస్ చిబ్బా
యా యా దేవుడు ఉంటనే పోవల్సి
అసలు ఎట్ల పోయినమో తెలియదు గని వెళ్ళిపోయినమప్పుడయితే, ఏం తెలియకోకుండా వెళ్ళిపోయినం
అది, ప్లాన్ చేసుకోకున్న ఉంటే వెళ్ళిపోవచ్చు.
అనుకోనుగనీ, అనుకోలేక సడన్గ ఎల్లిపొయినమ్ థ్యాంక్యు. ట్యూబ్లిట్ ఎయ్యంగానే పేయిందప్పుడు జూబ్లికి, ఏడ రాలే మేం
మ్ సరెలే, ఈసారి సాటర్డే, సండే, ను కనుక్కో ఒకసారి మీ తమ్మున్నీ? మండే ఏమన్నా ఉంది ఏమో అని మండే ఉంది అంటున్నాడంటే, సాటర్డే, సండే పోదాము. లేదు అన్నాడంటే సండే మండే మ్ ఉమ్ ఇంకా మీ రూమ్లో అక్కోలందరు బాగున్నారా?
ఆ, బా ఉన్నారు. ఇంకా?
ఆ అన్నీ సక్సెస్ అర్థమవుతున్నాయిగా?
ఏందే?
సరె, అర్దమ
ద గీయసై ఓటి తప్పా
ఉమ్
అన్నీ, అర్థమైతై గాని అంటె టెట్టాయనికి ప్రాబ్లమ్స్ ఎట్ట చెప్పాల్లో తెలీదు ఈ రోజు అన్ని నన్నీ నన్నే నేను కొశిన్ ఇస్తే నేనొక ఆన్సర్ రాసేస్ అచ్చినా
ఉమ్ దేని మీది రోజా
దేంత పద్నాలుగు
హ్మ్ దుట్ట
ఏ సబ్జెక్టు
ఇది సెటప్
సెట్లోనా ఎనిమిది
ఆ
హ్మ్ మాకు మాధవి అరోజు ఇన్విజిలేషను
మాధవి లూజ్ గానే ఉంటది కద్మా క్లోజ్ ఉన్నాం అనుకో అమెతో ఆమె మనతో లీజ్ గా ఉంటది అవును టీచర్స్ మన ముందర నిన్చ్కోంటే మన ముందర ఉంటే మనం ఉండేది కూడా మర్చిపోతాం
ఈయస్ఐ ఎకటే అని బలే ఒవర్ యాక్షన్ గె ఏందో ఫస్ట్ బెంచ్ వొళ్నే లే స్తాడు నాకు చిరాకు ఒస్తది
ఒ
మీకు అర్థం అయితే అర్థమైనట్టేనా
అదే అదే ఆషాడం ఎప్పుడు
అదే కదా నాకు నచ్చడాయన
నాకు కూడా తెలుసు
మళ్ళీ ఇంక భాస్కర్ సార్ బాగానే చెప్తాడు భాస్కర్ నిజంగానే ఇంటే ఏమో
తే అర్థమవుతుంద్. తాది కానీ, అది బాదు.
ఐన మళ్లీ మనం ఒక వింత. ఫేస్ ఎక్స్ప్రెషన్ బేట్టాగానే, మళ్ళీ చెప్తాడు. ఈరోజు హేచ్ ఓ డి మేడమ్, సబ్జెక్ట్ చెప్. తిక్కల్ డౌట్ ఓచ్చేసింది నాకి.
ఆ.
తిరిగి తిరిగి ఎట్లొచ్చింది జేప్పని నన్నే అడుగుతుంది.
ఆ అర్థంకాకే కదా నువ్ .
అట్లా అడుగుతుంది గల్లామె.
ఉమ్మ్.
నేను అడుగుతాన్న, ప్రియాకు అర్థమయిందేమో, ఆ పాప్. నే అడిద్దమొన్నన్. ప్లీజ్ ఏ, ఎట్లోచ్చింది చెప్పు, ఏంది, ఏమి ఎట్లోచ్చింది అ స్టెప్ అని నన్నే అడుగుతుంది. ఆ మొన్న. మల్లి బోర్ట్ దగ్గర్కి పోయి జేప్పి. పిన్ని.
ఉమ్ ఆవిడ చెప్తద్ అంటే, అది మనకు అర్ధం అవకపోతే చెప్తారు గాని, కాకపోతే కొంచం పార్షాలిటీ చూపిస్తారు. నాకు నచ్చనే నచ్చదు అట్లా.
నాక్ నచ్చాదు.
ఉమ్మ్.
ఆయన ఏడియా ఇచ్చే ఆయన. బలే ఓవర్ యాక్షన్. నన్నీ, ప్రియాని ఎప్పుడు తిట్టి సస్తనే ఉంటాడు.
వెల్, అసలు నాకు అసైన్ మెంట్. ఫైవ్ మార్క్స్ ఏసింది గయ్.
ఆ.
అసైన్ మెంట్, కీ జీరో మార్క్స్ ఏసింది నాకు.
ఏందీ.
అసైన్మెంట్ సబ్మిట్ చేసినవని, జీరో మార్క్స్ ఎసినాడు. అసైన్మెంట్, అసైన్మెంటు.
ఆ.
ఆ సబ్మిట్ చేసిన గని, జీరో మార్క్స్ ఎసినాడెమో.
లీ.
మళ్ళా పోయినా ఆయన దగ్గరికి, ఇట్లా హెచ్ సబ్మిట్ చేసినాన్ సార్ జీరో ఎసారు.
మల్లేమన్నాడు.
మళ్ళ చెక్ జేసుకొని, మళ్ళీ హెచ్చుటూ వెయలేదా అని చెప్పి మళ్ళీ.
గెట్టిగా మాట్లాడు గల్లి వాయిస్ ఇన్ పీలే
ఇప్పుడు
ఆ ఇప్పుడు వినిపిస్తంది
హెచ్ టూ కి జీరో హెచ్ టూ సబ్మిట్ చేయలేదా హెచ్ త్రీ సబ్మిట్ చేసిందా అని చెప్పి చేసినాడు సరే ఉండు చేస్తామల్లా
ఆ